హలో హాయ్ తజు ఎలా
బాగునా నువ్వెలా ను వతా
నేను బాగున్నాను ఈ మధ్య ఒక విషయం గురించి చాలా ఆలోచిస్తున్నాను
ఏంటది
సినిమా డైరెక్టర్ గురించి డైరెక్షన్ గురించి ఒక సినిమా ఎలా తీస్తారో డైరెక్టర్ పని ఏంటో తెలుసుకోవాలనిది
అవునా అదో మంచి విషయం సినిమాలో డైరెక్టర్ పాత్ర చాలా ముఖ్యమైనది
అవును కానీ డైరెక్టర్ నిజంగా ఏం చేస్తాడు
డైరెక్టర్ అనేవాడు మొత్తం సినిమాకి నాయకుడు లాంటి వాడు కథ ఎలా చెప్పాలి ఇంకా యాక్టర్స్ ఎలా నటించాలి సీనియర్ లా ఉంటది అన్నది డైరెక్టర్ మొత్తం నిర్ణయిస్తాడు
అంటే కథ రాసేది కూడా డైరెక్టర్ అేనా
అంటే కొన్నిసార్లు డైరెక్టర్ కథ రాస్తాడు కొన్నిసార్లు రైటర్ వేరే ఉంటాడు కానీ కథను స్క్రీన్ మీద ఎట్లా చూపిించాల అనేది డైరెక్టరే కన్ఫామ్ చేస్తాడు మొత్తం డిసైడ్ చేశాడు
అర్థంమయింది మరి సినిమా తీసే ముందు ఏం చేస్తారు
ముందుగా స్క్రిప్ట్ రెడీ చేసుకుంటారు తర్వాత ప్రీ ప్రొడక్షన్ అనే స్టేజ్ ఉంటది
రిప్రొడక్షన్ అంటా
అంటే సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే ముందు చేసే అన్ని పనులు అంటే ఎగ్జాంపుల్ కి ఏ యాక్టర్స్ ని సెలెక్ట్ చేయాలి లొకేషన్ని ని ఏది సెలెక్ట్ చేయాలి ఇంకా బడ్జెట్ ప్లాన్ చేయడం ఇట్లాంటివన్నీ
ఓహో అంటే షూటింగ్ కి ముందు చాలా పని ఉంటుందా
చాలా ఉంటుంది మంచి ప్రిపరేషన్ ఉంటే షూటింగ్ సులభంగా అయిపోతుంది కదా
మరి షూటింగ్ సమయంలో డైరెక్టర్ ఏం చేస్తాడు
అంటే షూటింగ్ టైమ్ లో ప్రతి సీన్ ఎలా ఉండాలి కెమెరా ఎక్కడ పెట్టాల యాక్టర్స్ ఎట్లా మాట్లాడాలి అనేది డైరెక్టర్ గైడ్ చేస్తాడ అనమాట
కెమెరా గురించి కూడా డైరెక్ట్గా చెప్పలా
అవును. కానీ కెమెరా పనులు సినిమా ఫోటోగ్రాఫర్ చేస్తడు. డైరెక్టర్ అతనితో కలిపి పని చేస్తాడు.
అంటే సినిమాగా ఒక టీమ్ వర్క్ అనుకుంటా కదా
అవును అలాంటిదే డైరెక్టర్ రైటర్ సినిమా సినిమాతో గ్రాఫర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎడిటర్ అందరు కలిసి ఒక సినిమా తయారు చేస్తారు.
మరి మంచి డైరెక్టర్ అవ్వాలం డి స్కిల్స్ కావాలి
చాలా స్కిల్స్ కావాలి. కథ చెప్పే స్కిల్ క్రియేటివిటీ కమ్యూనికేషన్ స్కిల్ లీడర్షిప్ స్కిల్ ఇలా చాలా చాలా అవసరం ఉంటాయి.
క్రియేటివిటీ ఎందుకు ఇంపార్టెంట్
ఎందుకంటే ఆడియన్స్ కొత్తగా కనిపించాలి. కదా సీన్లు అనిపించాలి. కొత్తగా కనిపియాలి స్క్రీన్లు వాళ్ళకి చూసే వాళ్ళకి మంచిగా ఆనిపియాలి
ఉ ఒక కథ కూడా ఇత్తరు డైరెక్టర్లు తీస్తే కూడా సినిమా వేరేలా ఉంటుంది
ఉ అదే డైరెక్టర్ స్టైల్ అంటే
మరి ఓ క డైరెక్టర్ తన స్టైల్ ఎలా డెవలప్ చేస్తుంటాడు యాక్టింగే కదా
చాలా సినిమాల్ చూడాలి కధలు చదవాలి జీవితాన్ని గమనించాలి.
అ డుతు చాలు చిన్న చిన్న విషయాలు కూడా సినిమాలో ఉపయోగపడతాయి కదా
అవును చిన్న చిన్న విజువల్ కూడా సినిమాలో చాలా యూస్ అవుతాయి
మరి అసిటెంట్ డైరెక్టర్ పనేంటి
అసిస్టెంట్ డైరెక్టర్ సహాయం జేస్తాడు షూటింగ్ ప్లాన్ జెస్తాడు. యాక్టర్స్ ని రెడీ చేయడం సీన్లను మేనేజ్ చేయడం. ఇట్లాంటివన్నీ ఉంటాయి.
అంటే అసిస్టెంట్ డైరెక్టర్ గా మొదలు పెడితే డైరెక్ట్ అవ్వచ్చా
అవును చాలా మంది అలా మొదలు పెడతారు
ఇది నాకు నాకు కూడా సినిమా ఫీల్డ్ లోకి రావాలని పిస్తుంది.
ఎందుక్ కాదు నిజంగా ఇష్టముంటె ట్రై చేయి
సరే డైరెక్టర్ కావడానికి ఫిమ్స్ స్కూల్ కూడా అవసరం
అవసరం ఉండకపోవచ్చు. కానీ ఫిలిం స్కూల్ లో నేర్చుకుంటే టెక్నికల్ విషయాలు బాగా దేలుస్తాయన్నమాట
సరే ఇక సినిమా షూటింగ్ తర్వాత ఏం జరుగుతుంది.
షూటింగ్ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ ఉంటుంది.
అదేంటి
ఎడిటింగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డబ్బింగ్ ఇంకా విజువల్స్ ఎఫెక్ట్స్ ఇవన్నీ ఆ స్టేజ్ లో చేస్తారు.
ఓ అంటే సినిమా చివరికి చాలా స్టెప్స్ ఉంటాయి.
ఉ హ్ అందుకే సినిమా తయారీ ఒక పెద్ద పని
నిజంగా సినిమా డైరెక్షన్ చాలా ఇంట్రెస్టింగా ఉంటుంది కదా
అవును అవును కష్టం ఉంది గానీ క్రియేటివ్ ఫీల్డ్ అది
అవునే డైరెక్టర్ కి కథ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఎంత ముఖ్యమో అనిపించింది గా
క మంచి కథలు ఎప్పుడు సినిమా బాగా రావడం కష్టం గాదా
మరి డైరెక్టర్ కథనేల సెలెక్ట్ చేసుకుంటాడు
ఉ కథలో మెసేజ్ ఉందా లేదా అని చూస్తాడు. ప్రేక్షకులకి అదే ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందా లేదా అని ఆలోచిస్తాడు.
అవును సినిమా చివరికి ఆడియన్స్ కోసమే
సినిమా హిట్ అవడానికి మెయిన్ ఇంపార్టెంట్ అదే కదా
హ్మ్ ఒకే మరి ఒక సినిమా హిట్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటి?
అంటే చాలా ఉంటాయి కథ మ్యూజిక్ డైరెక్షన్ అలా ప్రొడక్షన్ అంటే మనీ ఇన్వెస్ట్ చేయాలి కదా స్టోరీ కోసం అలా చాలా ఉంటాయి
డైరెక్టర్ యాక్టర్స్ నుంచి మంచి నటన ఎలా చూసుకుంటారు
అ యాక్టర్స్ సీన్ ని క్లియర్గా వివరించాలి వాళ్ళ రోల్స్ ని అర్థం చేయాలి అర్థం చేయాలి
అంతే డైరెక్ట్
కు యాక్టర్స్ని గైడ్ చేయాలి
అ మరి ఒక సీన్ ను షూట్ చేయడానికి ఎంత టైం అతుంది
అది సీన్ మీద ఆధారపడి ఉంటుంది కొన్నిసార్లు ఒక సీన్ ఒక రోజు మొత్తం పడుతుంది కొన్నిసార్లు ఒక గంట థర్టీ మినిట్స్ అలా తొందరగా అయిపోతుంది
ఒక చిన్న సీన్ కి అంత టైం కూడా పడుతుందా
అవును ఎందుకంటే కెమెరా యాంగిల్స్ లైటింగ్ ఇవన్నీ సరిగ్గా ఉండాలి కదా
కెమెరా యాంగిల్స్ అంటే
కెమెరా ఎక్కడ నుంచి షూట్ చేస్తుంది అన్నది ఎగ్జాంపుల్ క్లోజ్ అప్ మిడ్ పాయింట్ లాంగ్ షార్ట్
హ క్లోజప్ ఎందుకు ఉపయోగి తరు
నంటుడి అంటే నటుడు అంటే యాక్ టర్స్ ఫీలింగ్స్ స్పష్టంగా చూపియాలి కదా సినిమాలో
మరి లాంగ్ షర్ట్ అంటే
అంటే సీన్ లో మొత్తం లొకేషన్ చూపించడానికి
ఆ
ఉ ఇప్పుడు అర్థమయిందా
ఆ అవును అందుకే డైరెక్టర్ చాలా ఓపిగా ఉండాలి కదా
అవును ఫ్రెషర్ ఏమో అయినా ఫఫ్రెష్ కి కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటది కానీ ట్రై చేస్తే వస్తుది లే ఎందుకంటే సినిమా విజయం ఎక్కువ మీద డైరెక్ట్ క్టర్ మీద ఆధార్ పడి ఉంటుంది కదా
మ్మ్ మరి షూటింగ్ సమయంలో ఏవైనా ఇష్యూస్ వస్తె
క్టర్ వెంటనే సొల్యూషన్ కనుక్కకోవాలి అంటే వ వర్షం పడితే లొకేషన్ మారాలి లేదా సీన్ మార్చాలి
ఓ అంటే డైరెక్టర్ ఫస్ట్ గా ఆలోచించాలి
అవును అది కూడా ముఖ్యమైన స్కిల్
మ్మ్ అనుభవం చాలా ముఖ్యం అనుకుంటా కదా
అవును అవును
మరి కొత్త డైరెక్టర్లకి ఎలా అవకాశాలు పొందుతారు
ఎక్కువ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేేసి ఆ ఎక్స్పీరియన్స్ గెన్ చేస్తారు
ఆ మరి డైరెక్టర్ కి టెక్నాలజీ గురించి కూడా తెలుసుకోలా
అవును కెమెరా ఎడిటింగ్ సౌండ్ ఇవన్నీ కొంతవరకు తెలుసుకోవాలి
ఇప్పుడు సినిమా తీసే ఇది చాలా క్లియర్ గా అర్థం అవుతుంది
అవును నేర్చుకుంటూ ఉంటే అన్నిీ ఇంకా చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి
నిజంగా సినిమా డైరెక్షన్ ఒక గొప్పప్ప కల కద
ఖచ్చితంగా అది కేవలం ఒక పని కాదు ఫ్యాషన్
అ ఇంకా డైరెక్టర్ గురించి ఇంకా తెలుసుకోవాలండి చెప్తావా
అడుగు చెప్తాను సినిమా డైరెక్షన్ లో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి
ఒక డైరెక్టర్ షూటింగ్ ప్లాన్ ఎలా ప్రిపేర్ చేస్తాడు
అంటే ముందుగా స్క్రిప్ట్ ను సీన్ గా డివైడ్ చేశాడు తర్వాత ఏ సీన్ ఎక్కడ పె ఎక్కడ పెట్టాలి అనేది డిసైడ్ చేస్తాడు
అంటే ఒక షెడ్యూలా ప్రిపేర్ చేసుకుంటారా
అవును దాని షూటింగ్ షెడ్యూల్ అంటారు
షెడ్యూల్ ఎందుకు అవసరం
టైము మరియు మనీ ప్లాన్ చేసుకోవడానికి
ఆ అంటే బడ్జెట్ కూడా డైరెక్ట్ రేట్ చూసుకుంటాడు
అంటే మామూలుగా అయితే ప్రొడ్యూసర్ బడ్జెట్ ఇస్తాడు కానీ డైరెక్టర్ దాని ప్రకారం ప్లాన్ చేస్తాడు
మరి ప్రొడ్యూసర్ పని ఏంటి
సినిమా కోసం డబ్బు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు
అంటే ప్రొడ్యూసర్ లేకపోతే సినిమా తీయలేమ
అవును చాలా కష్టం ఎందుకంటే సినిమా తయారీకి చాలా ఖర్చు అవుతుంది కదా
మరి ఒక డైరెక్టర్ తన విజన్ ని ఎలా చెప్పగలడు
స్టోరీ బోర్డ్ అనే పద్ధతి ఉపయోగిస్తారు అక్కడ
హఓ ప్రతిసీన్ ఎలా క చూపించాలి అనే చిన్న చిత్రాల రూపంలో ముందే డ్రా చేసుకుంటారా
అవును అవును దాని వల్ల షూటింగ్ కి చాలా సులభంగా ఉంటుంది
కే అంటే సినిమా ముందే ఊహించి ప్లాన్ చేస్తారా
ఆ అవును
మరి యాక్టర్స్ ని ఎలా సెలెక్ట్ చేసుకుంటారు
ఆడిషన్స్ పెడతారు కదా అప్పుడు సెలెక్ట్ చేసుకుంటారు
యాక్టర్స్ ఒక సీన్ చేసి చు